హలో
హలో
హలో హలో బావున్నారా
బాగున్నా మేడం మీరూ ఎలా ఉన్నారు
ఆ నేను కూడా చాలా బాగున్నా నేను ఎప్పుడూ చాలా బాగున్నానండి ఏం చేసారు ఇవాళ ఎలాది గడిచింది అవును
ఇప్పుడే ఊరు నుంచి వచ్చామండి ఊరు నుంచి ఊరిక వెళ్ళి వచ్చానండి మా సొంత ఊరు ఆ సొంత మత్త ఊరకెళ్ళామండి
ఎలా ఎలారండి బస్సు లో ఇల్ారా అ ఇళ్ళ ఎళార
బస్ లో వెళ్ళామండి ఆధార్ కార్డు చూపించి బస్ స్టాండ్డే వెళ్ళామండి ఫ్రీగానే మన రేవంత్ రెడ్డి గారు అవునండి ఇది చాలా మంచిగా ఆర్థిక సాాయం
అ
అంటే వాళ్ళకి లేకుండా వాళ్ళు మంచిగా ఎక్కడైనా పోయి రావచ్చ అని మంచి పథకము మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చారండి
అవును
అంటే మహిళలకి మహిళా లకి కుటుంబానికి ఆర్థికంగా చాలా బలంగా ఉండాలని ని స్వయం సముద్రిగా జీవించాలనే లక్ష్యంతోనే ఈ పథకం ప్రవేశపెట్టు టారండి మన ముఖ్యమంత్రి గారు చాలా మహిళలకి ఈ పథకంతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. అంటే వీళ్ళ మహిళ చేతుల్లో డబ్బులు ఎక్ ఉండయ ఉ ఉండవు గాబట్టి దీని వల్ల ఉండటం వల్ల కుటుంబ అవసరాలకి సులభంగా తీసుకు వచ్చని అలాగే మహిళ గౌరవం మరి స్వతంత్రత కూడా పెరుగుతుందనే లక్ష్యంతోనే మన ముఖ్యమంత్రి గారు ఇది మంచి పథకం పెట్టారండి.
అవునండి. మేము గూడా దాన్ని ఉపయోగించుకుంటామండి ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్లిి రావాలంటే ఒక ఇంట్లో నలుగురు వెళ్ళాలంటే ఆర్థిక భారం ఇంట్ల మీద ఎక్కువ పడుతుందని చెప్పి ఆలోచించి మహిళలకు తమ తమ ఆధార్ కార్డ్ల మీద ఇలా మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులలో వెళ్ళి రావడానికి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి హాస్పిటల్స్ వెళ్ళడానికి చాలా బాగా పనిచేస్తుందండి
అవునండి మరీ పేద కుటుంబాల మహిళలకు గూడ ప్రత్యేకంగా ఇది ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి. ఇలా జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరచడం అనేది ఈ పథకం ఈ యొక్క పథకం యొక్క ఉత్ ప్రధాన ఉత్
అవునవునండి చాలా మంచి ఉద్దేశం తోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మంచి పథకాన్ని తీసుకొచ్చిందండి.
అవును అంటే కుటుంబల కుటుంబకర్ నిర్వహించడం అనేది సులభం అవుతుంది ఈ పథకం ద్వారా మరి మహిళలకు గూడ మంచి ఆర్థిక సహాయం గూడా అందుతుంది అంటే వాళ్ళు బస్సుకి పెట్టే డబ్బులు వాళ్ళ కొత్త ఖర్చులకి ఇంట్లో ఆ ఖర్చులకి బాగా మెరుగుపడుతుందండి ఇది మహిళలకు గూడా కొదిగా మంచిగా స్వతంత్రంగా నిర్ణయాల్ తీసుకునే ధై యం అనేది పొందుతారు ఈ పథకం ద్వారా వేదరేకం అనేది. తగ్గడానికి ముఖ్యంగా ఈ పథకం అనేది సహాయపడుతుందండీ.
అవునవునండి. ఇది యాక్చువల్ గా ఈ కొత్త స్కీమ్ అన్నది వీళ్ళు మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక, ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఏర్పడ్డాక, అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్ గా ఈ కొత్త ఆలోచనన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. చేసారండి, ఇప్పుడు ధీల్లీలో గూడా, పక్క రాష్ట్రంలో గూడా ఇప్పుడు ఇగుడ్ మన తెలంగాణలో మహాలక్ష్మి పథకం. లో ఓన్లీ లేడీస్కింది కానీ ధీల్లీలో మాత్. త్రం అందరికి ఫ్రీ అండి. బస్ అన్నది ఆడవారు మ.. గవరన్ తేడా లేకుండా ఆ మొత్తం టోటల్ అందరికి ఫ్రీ ఉందండి మళ్ళీ ఇంకో మహారాష్ట్ర లో మాత్రము అది గూడా మహా మహాలక్ష్మి పథకం లాగే లేడీస్ కి ఫ్రీ కానీ మన తెలంగాణ ఎలా అంటే ఓన్లీ తెలంగాణ మహిళల. కీ ఫ్రీ. చ్చాడు, మహారాష్ట్రలో ఎలాన్. టే అన్ని రాష్ట్రాల ఆడవాళ్ళు, ఆడవారయితేనే చాలు. ఆళ్ళు ఏ రాష్ట్రం అయినా గూడా. పర్వాలేదు. అది ఫ్రీ టికెట్ అండి. మళ్ళీ మగవారికి హాఫ్. టికెట్ గూడా బెట్టారండి మహారాష్ట్ర లో. ఇలాంటి పథకాలు పెట్టడం. వల్ల సమాజంలో ఎంతో, అందరికి సమాజం అంటే మన సొసైటీ లో ఇలాంటి పథకాలే ల పొందుతారు. ఎందుకంటే, డెలీ వర్క్ చేయడానికి దూరం, దూరం పనికి ఏళ్ళేటోళ్ళు ఉంటారు చూడండి కూలి పని జేస్కోడాని.. కీ హోటళ్లలో పని జేయడానికి. అట్లాంటి వాళ్ళకి ఆర్థిక భారం. మన్నది చాలా తగ్గుతది ఇలాంటి స్కీమ్స్ ఉండడం వల్ల.
అవునండి, అంటే.
చ్చవలసొస్తది గాబట్టి, డైలీ డబ్బులు గావాల్సొస్తది గాబట్టి, ఇలాంటి పథకం పెట్టడం వల్ల. వీళ్ళూ డైలీ ఫ్రీగా వెళ్లి రావడం వల్ల అది ఆర్థిక భరోసాని గూడా కల్పిస్తుందండి.
ఆ కుటుం.. బాల్లో మహిళలు ఎక్కుకష్టాలు ఎదుర్కుంటారు గాబట్టి. ఈ కుటుంబకర్. తులు గాని, ఈ పిల్లల విద్య. విద్యా గాని, ఆరోగ్యం అవస్. వంటి విష్యాలు. ఈ డబ్బు అవసరం ఎక్కు. పోగా ఉన్. టుంది గాబట్టి. అందుకే ఈ మహిళల్ గూడా. కో ఇంతో కొంత ఆర్థిక సహాయం అందించిందండి. ఈ బదకము ఈఆ. ఎవ ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మహాలక్ష్మి పథకం అనేది రూపొందించబడిందండి పేద కుటుంబాలకి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపరచడం అయింది దీంతో అంటే మహిళలకి స్వయంగా సమృద్ధి కొద్దిగా తయారు చేయడము మరి కుటుంబ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడము దీని ఒక ముక్క లక్షణం అండి అంటే ఈ మహిళలకు బ్యాంక్ ఖాతాకు నేరుగా డ డబ్బు జమ చేయబడుతుంది కదా దండి అందుకనే ఇది చాలా అవసరం
బ్యాంక్ ఖాతాకి డబ్బు జమ చేయబడుతుందా
అవునండి మరి పేద మరియు మధ్యతరగతి కుటుంబాల మహిళలకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కండండి ఈ డబ్బు దీనికి పెట్టకుండా విళ్ళు వేరే ఇగా ఈ ఇది ఏదైతే వీళ్ళు జర్నీ చేస్తున్నారో ఆ డబ్బు మహిళలు బ్యాంక్ ఖాతాకి నేరు లేక మంచిగా జమ చేయబడతారు కదండి
ఆ అంటే వీళ్ళు డబ్బుని ఆదా చేసుకోగలుగుతున్నారు అవునవును కానీ ప్రభుత్వమే చెల్లిస్త స్తుదండి ఈ బిల్లులు జీరో బిల్ ఏదైతే ఉంటందో దాకో లే ఉంటది నెలల వారీగా ఇంత మంది మహిళలు ప్రయాణం చేశారని చెప్పి ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వింగ్ కి మన ప్రభుత్వం మన తరఫు నుంచి చెల్లిస్తదండి డబ్బులని
అంటే వాళ్ళ పేరు మీద జమ చేస్తదండి
ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక్క రోజు ఈ ఒక్క రోజు లో ఎంత మంది మహిళలు వెళ్లారు దాదాపు ఒక వంద మంది ప్రయాణించారు అంటే ఆ వంద మంది బిల్లు సర్కారు వారు నెలల వారీగా చెల్లిస్తారండి ఆర్టీసీ డిపార్ట్మెంట్ కి నెలల వారీగా బిల్లులు చెల్లిస్తారు దాని వల్ల ఏమైతుందంటే రొటేషన్ జరుగుతు ఆర్టీసి రొటేషన్ అనేది జరుగుతా ఉంటది
అంటే ఈ పథకం అంటే చాలా అభివృద్ధి ఇది చాలా గొప్ప అవకాశం కదా దాని మహిళలకి
అవునవును మహిళలకి ఇది మంచి అవకాశము వాళ్ళు బయటికి వెళ్ళడానికి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క భర్తలు ఏం చేస్తారు బయటికి వెళ్ళడానికి నీకు ఇంత కిరాయి అవుతుంది అంత కిరాయి అవుతుంది డబ్బులు వృధా చేస్తున్నావు తిరుగుతున్నావు అని అంటారు కదా ఎంతమంది మగవాళ్ళు అలా అనకుండా స్వేచ్ఛగా తిరిగి తిరిగి రావడం అంటే అవసరం కోసం బయటికి వెళ్ళి రావడం తన పని తాను చక్కబెట్టుకోవడం అవసరం ఉన్న చోట వెళ్ళడం అన్నవి జరుగుతూ ఉంటదండి
కానీ ఇంక కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా వరకి ఆడోళ్ళకి చాలా సహాయపడుతుందండి ఈ పథకం ద్వారా
అవును ఆడవాళ్ళ మొత్తం ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారించింది ఆడవాళ్ళ మీద మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి మహిళలకు భరోసా కల్పించడం కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి ఏ పరంగా కూడా మహిళల గురించే ఎక్కువ దృష్టిలో పెట్టుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందండి ఇది అరవై ఏళ్ళ చరిత్ర గల పార్టీ కాబట్టి ఆలోచన శక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఇది మహిళల గురించి ఆలోచ ర్చించి అందుకనే అంత గొప్ప కేసీఆర్ పదేళ్లు పరిపాలించిన కేసీఆర్ ని కూడా ఈ పథకాల ద్వారా ఆకర్షించి ఆ కేసీఆర్ ని కూడా ఓడించగిలే శక్తి ఈ పథకాలు
స
ఇంకా అండి
అవునండి నిజంగానే చెప్పారు మీరు
ఉమ్ ఉమ్ ఈ పథకాల వల్ల ఉమ్
అదే ఈ పథకం వల్ల మహిళలకి చాలా ధైర్యంగా ముందుకు సాగగలుగుతారండి వారి కుటుంబంలో మంచిగా ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకునే స్థితికి చేరుకుంటారు వీళ్ళు
అసలు రెండు సంవత్సరాలలో ఎంత మార్పు వచ్చిందంటే సమాజ ప్రజంలో ఇంతకు ముందు మహిళలంటే చిన్న చూపు ఉండేది ప్రతి విషయానికి అడగడంమా మహిళ అంటే ఇదా అని కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడ్డదో ప్రతిదది మహిళా పేరు మీద ఇప్పుడు డ్వాక్రా సంఘాలు కానివ్వండి వడ్డీ లేని రుణాలు కానివ్వండి ఇందిరం ఎల్లు కానివ్వండి గృహలక్ష్మి కానివ్వండి మహాలక్ష్మి కానివ్వండి ప్రతీదీ ఇదంత అంత ఆడవారి పేరు మీద ఉంది కాబట్టి మగవాళ్ళు చచ్చినట్టు ఆడవాళ్ళని పట్టుకొని ఉంటున్నారు
అవునండి కానీ ఇది చాలా వరకు మన దేశ అభివృద్ధిలో వృద్ధిలో చాలా ఒక ముఖ్యమైన పాత్ర అండి ఈ మహిళలకి అభివృద్ధి చెందితే గాని దేశం కూడా అభివృద్ధి చెందు తుంది అందువల్ల ఈ మహిళల సంక్షేమానికి సంబంధించిన ఏవైతే పథకాలు ఉన్నాయి, ఇది దేశ మన దేశ ప్రగతికే చాలా అవసరం అండి.
అవునండి అంటే దూరపు చూపుతో తెచ్చిన పథకాలు మంచి ఆలోచనతో తీసుకొచ్చారు, మంచి ఆచరణతో జరుగుతుంది కాబట్టి, ఈ ప్రభుత్వము ఇంకా ఇంకా కొన్ని రోజులు ఉండే ఆస్కారం కనిపిస్తుందండి.
అవునీ, అవును చాలా మంచి సమాచారం ఇచ్చారండి.
అవునండి ఇంకేంటి విశేషాలు
ఇంకేమీ లేదు మేడం ఇప్పుడే వచ్చాం, కాబట్టి కొద్దిగా పని చేసుకుంటాం మేడం గారు.
అవునా అండి ఇంకా భోజనం అయిపోయిందా.
కాలేదు మేడం ఇప్పుడే ఊరి నుంచి వచ్చాము, కదా ఇప్పుడు కొద్దిగా తయారు చేసుకోవాలి మేడం.
అవునా సరేనండి ధన్యవాదాలు